వినపడుతుంద
వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏమ లేదండి అందుకే ఖాళీ గానే ఉన్నా మీరు
ఆ నేను కూడా అంతా అండి ఖాళీగానే ఉన్నా ఆ తిన్నామండి మీరు
ఆ ఇంకా లేదండి తినాలి
ఎలా ఉందండి మీ వాతావరణం వర్షాలు లేపోతే ఎండలుగా ఉన్నాయా చల్లగా ఉందా
ఆ కొంచెం మా అంటే కొంచెం మారంగా కొంచెం అంటే మబ్బుగా మబ్బుగా అని కాదు కొంచెం మాడ గా ఉందండి ఎండ తక్కువగా ఉమ్మరంగా ఉంది వర్షం పడేలాగా
ఆహ
అటు ఎండగాను లేదు అటు చల్లగాను లేదు ఓ రకంగా కొన్నింది
ఆ
అయితే మాక్కడ చాలా ఆ ఓ రకంగా చాలా ఉడుకుగా ఉందండి అసలుకి అంటే ఎ బట్ ఆ ఎండ తక్కువ కానీ చాలా ఉడకబట్టింది ఇంకా సాయంకాలము వర్షం కూడా వచ్చేసిందండి సాయంకాలం అయ్యేసరికి
ఆహా
మేఘాలయ పాల అంత వ
ఆ ఈ రెండు మూడు రోజుల నుంచి ఏం లేదండి ఎండ బాగా బాగా ఉంది అంటే ఇప్పుడు మీకు ఈ వానలు గాని ఇప్పుడు వానలు పడితే మంచిది అంటారా లేకపోతే వర్షాలు పడకపోయినా ఏం కాదంటారా
అ మాకు వానలు అ మంచిదండి ఎందుకంటే ఇప్పుడు మా కెళ్ళి ఎక్కువ అంటే పశువులు వచ్చే ఇవి సిమావులు జెర్సీ ఆవులు పెట్టుకుంటారండి దానికి ఎట్లంటే పచ్చి గడ్డి వేస్తే బాగా పాలోస్తాయి అందుకనేసి ప్రతి ఒక్కరు ఇంటింటికి పెట్టుకుంటారు ఆ ఆవులు ఇంకా సరే వర్షం పడిందంటే గడ్డి పడుతుంది ఇంకా బాగా పట్టుకోని పోతే బాగా పాలు దండిగా వస్తాయండి అదెక్కా అందరు పంటలు కనిపెట్టుకుంటా ఉంటారు.
మ్
మా సైడ్ ఏంటంటే మావి బ్లాక్ గా ఉంటాయి. కదా అవి నల్లగా ఉంటాయి కదా బర్రెలు.
అవి వేరు వాటికి మేము అంటే వర్షాలు పడితే పచ్చిగడ్డి ఉంటది. వర్షాలు పడినప్పుడు ఇప్పుడు ఇంక వరిగడ్డి అంటారు కదా
ఆ
వరిగడ్డి అంటే వరిని కోసిన తర్వాత ఎండ పెడతారు.
అవును
ఆ దాన్ని పెడతాము. అయితే మాకు దాంతో పచ్చిగడ్డితో పోల్చుకుంటే ఎండుగడ్డి అదేంది అంత ప్రభావం ఏమి ఉండదు. కాని కొంచెం అంటే ప్రతి రోజుకి ఒక పది లీటర్లు ఇచ్చిందంటే ఆ ఎండు గడ్డి పెట్టినప్పుడు ఎట్లా అంటే ఎనిమిది ఎనిమిది లీటర్లు
అంటే ఎండుగడ్డి ఒకటేనా మీరు వేసేది. మాత్రమేనా వరిగడ్డి మాత్రమేనా
వస్తాము ఇది వాటికి పాషికం కోసం అని చెప్పేసి బెల్లం అది ఖర్జూరం పచ్చి ఖర్జూరం ఉంటది కదా అది ఎండూది కాకుండా ఆ అది ఉ మళ్ళీ పిట్టు ఉంటాయి కదా పిట్టు పెడతాం తౌడు తౌడు వేస్తాము.
ఆ
అట్లా రకరకాలుగాంటే రోజు పెట్టము రెండు రోజుకో ఒకసారి లేదా మూడు
అంటే గడ్డిలో అంటే గడ్డి అనేది వరిగడ్డి మాత్రమేస్తరా గడ్లులో ఏమన్నా ఉంటాయి అని
ఆ అంటే పచ్చిగడ్డి ఆ వర్షాలు పడినప్పుడు ఏంటంటే అవి ఉంటాయి కదండి
ఆ పచ్చిగడ్డి దింటే పచ్చిగడ్డి ఆ సప్ప
ఆ సప్ప ఆ సొప్పు తెస్తాము ఇంకా ఇంకా మా దగ్గర కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ గడ్డి మాముూలు గడ్డి అంటారు. ఆ మా దగ్గర అయితే మాత్రం మామూలు సొప్పనే ఉంటది సొప్ప లేకపోతే ఇంకా అప్పుడు మేము ఇది వరిగడ్డి వస్తాము. డైలీ ఇంకా ప్రతి రోజు వరిగడ్డి
ఎండు గడ్టి అంటే వరిగడ్టి తప్ప ఇంకేం ఉండదా
ఉండదు సొప్పని ఎండ పెడతారు కదా సొప్ప అయిపోయిన తర్వాత అంటే ఇంకా చాలా చేన్ ఎక్కువ పెట్టుకుంటున్నప్పుడు అది బాగా ఎండి పోయిన తర్వాత దాన్ని ఎండబెట్టి మళ్ళీ దాని మళ్ళీ పెడతారు. అది అది కూడా ఎండు గడ్డిలాగే
చెని కట్టి అట్లే ఏముండవా మీకల్లా
చినకట్లు అట్లా ఏమి ఉండవండి. అంటే మా సైడ్ అవి వేయరు తక్కువ వేస్తారు. మా ఊర్లో అది మళ్ళ వేర దగ్గర నుంచి కొంచెం తీసుకురావడానికి టైం పట్టిద్ది కాబట్టి ఇవి మినపొట్టు, కంది పొట్టు ఇవి వేస్తాము మినపు మినపు మే పొట్టు కందిపొట్టు మాది మా ఊర్ల నేస్తారు ఆ శనగపొట్టు అదేస్తారు వేరుసెనగ పొట్టు మా ఊర్లో ఉండదు గాబట్టి మాకు దొరకదు ఇంకీ మూడ్ పొట్లనేవి వేస్తార అన్మాట
రాగి కట్టి క్కొజన్న సప్ప మొక్కజన్నల్దంట అయి చేతవాయిన్ అంటే చెత్తందరా పట్టుగా ఆ కుడా ఉండదండి తక్కువ కొంచం ఎప్పుడో ఎవురో కొందమందే కంద వేసేవాళ్ళు కాబట్టి కొంజెం దొరుకుతాయ్ మళ్లీ ఊళ్లో ఊరు వాళ్ళు ఎక్కువేస్తారు
ఆ మాసైడు ఉలవలు కొంతమంది ఎవరో అండి ఇగ అందరు ఏం బెట్టరు అసందలంటారు గదా అలసందులో బెడతారు అలసందల గింజ గొడతారు ఇవి సొప్పేస్తారు సొప్పేసినప్పుడు అవి బాగ్ కెంకికొస్తాయి గదా బాగ్ వెళ్లినప్పుడు వాటికి గింజలు బడతాయి గింజలన్ని బాగ్ ముదిరిన తర్వాత బాగ్ కంకి బట్టిందంటే ఆ చేనును అట్లానే వదిలేస్తారనమాట ఆ వదిలేసిన ప్పుడు ఆ కంకులన్నీ మళ్ళీ మనుషులను పెట్టిగాని లేదంటే మనమైనా అవి కంకిల్ని సపరేట్ జేస్తారు సం కంకిల్ని ఒక దా ఒక దక్కిడ పెడతారు ఎండుగడ్నంతా మళ్ళీ ఒదిక్కడ బెడతారు మళ్ళా ఆ కంకెల్లో ఉన్న గింజలన్నీ రాల్చి మళ్ళీ దాన్ని ఇంట్లో పెట్టుకుంటారు అంటే మళ్ళీ అగా ఏమంటారు మళ్ళీ అది నాట్కోటాన్ ఇంక బయట నుంచి కొనుక్కోకుండా ఆ ఒకౌ అంటే ప్రతిసారి కం రావు ఎప్పుడో నీళ్లు బాగుండి ఆ నేల గుడా బాగ్ సారం గా ఉంటే అట్లా కంకలు వస్తాయి
ఆసండ్ ఎట్లంటే
ఒక్కటే ఓహేలెప్పే ఎందుకు పెట్టుకుంటాం అంతేలే లేదా బొర్రె అటాంటివి మేపుకునేదానికి పెట్టుకుంటం అ జన్నలా ఇంక అన్నీ మేమిగ పండక్కి చైన్లో కొనుక్కొచ్చుకుంటా బ్యాగా ఆయిదొందలు ఐదు కే అది కొన్ ఇనపడ్లేదా అండి
ఆ వినిపిస్తుందండి
కెచ్చెండల్లు
హా మాకైతే మేము నేనిన్ని సంవత్సరాల్లో నేను చూసింది ఏందంటే మాకు ఇన్ని సంవత్సరాల్లో మాకొక రెండు మూ సంవత్సరాల క్రితం అట్లా మేము జొన్నలు కంకి వచ్చింది బాగా అవి తీసి పెట్టుకున్నాము మళ్ళా వచ్చే సంవత్సరానికి అవి మళ్ళీ పెట్టుకున్నాము గింజలు అట్లా పెట్టు కున్నా ఒక సంవత్సరమే అట్లా వచ్చాయి తర్వాత నుంచి ఇంకా బయట కొనుక్కుంటా మే అట్లా ఇప్పుడు మీరు కొంతమందికి సబ్సిడీలు అట్లా ఇస్తారు కదా గవర్నమెంట్ అట్లా ఇవి కూడా ఇస్తారు కొంతమందికి కొంతమంది ఏందంటే బయట దుకాణల్లో కొనేసి తెచ్చి పెడతాంటారు అంటే కొంతమందికి ఇవ్వరు మ్మ్ అంత మంది మళ్ళీ మాకు అట్లా సబ్సిడీలు అట్లా అంటే ఇది శనగలు ఇస్తారు శనగలు కందులు ఆ మాకు కూడా శనగలు కందులు పెసళ్ళలు ఇంకేవేయ్యాలినుకు కుంటా అవి నువ్వులు గాని అట్లా ఇస్తా ఉంటారు
మకలా ఏమి లేదు కందులు ఇస్తారు అలసందులు కూడా డౌటే అండి కందులు ఇస్తారు మూలలు ఏమన్నా ఇస్తారు స్తరు అనుకుంటా అండి ఇంక మీ చినక్కయి ఇంకేం తప్పతే ఇంకేం
ఆ అంటే మీ సైడ్ బాగా వ్యవసాయం చేస్తారా
కొంచెం చేస్తాడు కాకపోతే మీయాప్ కట్ట చేయరండి చాలా చాలా పెటరు కొంచెం కొంచెం మాకల్లా
ఆహా అంటే ఏం
మీరు ఎన్నిసాల పడు పెడతారు మీ కలోగోరు
మా సైడ్ ఒక్కొక్కరు పది ఎకరాలు అట్లా పెడతారు
ఎకరాలు మూడు ఎకరాలు అంతే ఇంక మిగతా వాళ్ళు ఒక ఎకరా అట్లా కొంచె కొంచమే
మీ సైడు అంటే పని చేయటానికి మనుషులు దొరకరా లేకపోతే ఎందుకని అట్లా తక్కువ పెడతారు పంటలు త్వరత్వరగా అవాలని తక్కువ పెడతారా
అట్లా ఏం కాదు మా ఊరుకళ ఎట్లండి గోర్లు కదా అవి అనేసి ఆ ఇప్పుడు మనం ఎంత ఖర్చు అంటే అది వచ్చేది కొంచెమైనా దాంట్లో అర్ధమంతా ఖర్చుగాకి వెళ్ళిపో అండి మనకేం మిగలదు డబ్బులు అట్లానేసి ఈ మధ్యన పంటలు పెట్టడం అందరూ మానేస్తున్నండి ఆ తకు బోర్ ఉన్న వాళ్ళు కూడా అసలు పెట్టలేదు
అవునా
ఆ అక్కడ చెప్ప కదా సమ అట పెతారు
ఆ అంతే సంవత్సరాంనికి ఒకసారే పంట పెడతాం మేము
ఎంత తక్కువ అ మా ఊర్లో పోగొచ్చి అనినుకో ఇప్పుడుస్తాడు అనుకోచ్చ అనుకో దానికి ఖచ్చితంగా రెండు కొంటలన్నా ఇచారు
ఆహా
ది ఇట్లా కూరగాప్పయితే ఆ సంవచిన ఫకనా అలు బో అందుకనేసి అందరు ఇట్లా పెడతారు మీ యొక్క టై అదే మీకు ఎట్లాంటే పది ఎకరాలు భూమి అన్నేసి ఓటే చోట్ ఉంటాది
ఆ
మా కల్ల అట్లా పది ఎకరాలు ఒకటే చోట ఉండదండి ఒక ఎకరా ఒక చోట రెండు ఎకరా చోట ఇంకొంచం ఒక నలభై సెంట్ల చోట ఒక ఇరవై సెంట్ లో చోట అక్కడ
ఆ మా సైడ్ కూడ అంటే అందరికి ఒకే ఇక్కడ ఉండదులేండి కొంతమందికి పది ఎకర ఇక్కడ ఐదు ఎకరాలు ఒక దిక్కడ లేదంటే ఒక్కొక్క ఎక్కరం ఒక్కొది ఇక్కడ అట్లా ఉంటారు అట్లా కుదరలేదు అంటే ఇప్పుడు ఒకరిదొకరి కౌలుకు తీసుకునేది అంటే ఒకరు పొలం ఒకరు డబ్బులు కొనుక్కుంటారు పొలం వేస్తుకున్నంత వరకు అట్లా చేస్తా ఉంటారు అనమాట
ఎకరాలు మూడు ఎకరాలు చాన పనిచేసేవాళ్ళు అయిన
అంటే మీ దగ్గర ఇప్పుడు సంవత్సరానికి అన్ని పన్ వేస్తా ఉంటారు కదా ఆ మీకు ఇప్పుడు తక్కువ రేటుకే వస్తాయ అన్ని అన్ని అందుబాటులోనే ఉంటాయి కదా మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడ
కూడ మంచి ఎండాకాలం అయిన మూడు వేలు మూడు వేల ఐదు వందలు పోతాయి అంతే అండి నూరు కేజీలు రేట్లు తక్కువ ఖర్చు ఎక్కువ అనేసి అది లాభ మేమి ఉండదండి మనకే చాలా లాస్ అవుతుది డబ్బులు చాలా తక్కువ అయిపోతుది వేస్ట్ అయిపోతంది ఇప్పుడు మనం ఎన్ని రోజులు కష్టపడింటాం చెప్పు దాంట్లో
ఆ
ఆ అట్లా అనేసి మా కళ్ళ ఎం పంటలు పెట్టలేదు ఖర్చులు ఎక్కువ అయిపోతాన్న
మరి అలాంటప్పుడు ఇంకా ఆ పంట ఆపితే ఇంకా వేరే ఆధారం ఉండదనా
ఆ టై లో కొంతమంది చాల మంది పశువులు పెట్టుకని పెట్టుకుంటారు పక్కలా ఏమంటే ఇట్లా ఫ్యాక్టరీలు కంపెనీలు ఎక్కువ అండి దండిగా ఉంటయి చాలా ఉన్నాయి
ఆహా
అట్లాంటివి అంటే బండికి కవర్లు కార్ల కవర్లు చేస్తుంటారు కదా అట్లా అ ఫ్యాక్టరీలో అందరినీ ఉన్న దానిలోకి వెళ్ళిపోతారండి మాక్కలు చాలా మంది
అయితే మీ సైడ్ ఎప్పుడు ఏదో ఒక పని ఉంటానే ఉంటది కదా అండి
పనులు అయితే ఉంటాయి ఇట్లా ఫ్యాక్టరీకి కనుక్కవచ్చు రోజుగాని
ఆ అంటే ఇప్పుడు స్కూల్ కెళ్ళే పిల్లలు ఉంటారు కదా అంటే స్కూల్ వెళ్ళే వాళ్ళు కాదు ఒక వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్కూలు కాలేజీలు అయిపోయిన తర్వ కొన్ని సెలవులో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు